హలో ఏం చేస్తున్నారు
ఇంటికి వచ్చిన బాబాయ్ ఇంటి కాంచి
మ్ ఇలా బయట్ నా అక్క
ద్రా
ఇంట్లోనే పడుకుంటలా బయటనా అంటన
ఇంట్లోనే
హుమ్ ఉడ్ ఖా పొత్తంది గుర్ క్ పొతాంది నాక్ మ్
ఇట్లోడనే కుట్టేదా
అ కూడుతానేయి
వేయి ఇగా
ఉమ్
ఇవో ఒత్తంది ఫుల్ గా
హుమ్
కొన్కో
ఇంకేందే పోల కాలేజ్ కి
అదే ఇంగ కాదండి
పోలా రా
హుమ్ వణక్కం
క్లాస్ అయితానయా
ఆ కాదని అక్క ఈ ఆటినుంచి అయినాయి
ఈయాల్ నుంచి అయినాయ ఈవేం సబ్బుద్ ఉంటేవో ఏముంటయో
అ
మొత్తం బిజినెస్ ఉంటది కావచ్చు
జావా పై కంప్యూటర్ లాంగ్వేజ్లు ఉంటాయి అక్క మొత్తం అంత అర్ధం అయింది
మొత్తం అయ్యేగా
మంచిగా పర్ఫెక్ట్ గా చెప్పాలే కాని ఫుల్ సబ్జెక్ట్ ఉంది, అసలు మంచిగా వాళ్ళు చెప్పని చెప్పరు చేపియరు ల్యాబ్ కూడా.
ఏం చె మరి రాస ఏం రాయాలిగా
మ్మ్ మీద మీదజెప్తారు ఒక సెమ్ అయిపోయింది అక్క సెకండ్ సెమ్ ఇది
అయిపోయాయన్ని
ఆ ఇంకా రిజల్ట రాలేదు
ఇంకా రాలే
మహ్
రాసుడుకేముంది రాత్తం మంచిగానే
వచ్చినంకుంటాది
మ్మ్
దగ్గరేనా కాలేజ్ దగ్గరేనా
వన్ హవరు పడ్తదక్కా ఘట్కేసర్ ఘట్కేసర్ అక్క వన్ హౌర్ పడ్తది ఇక్కడ్నుండి ఘట్కేసర్ అక్క వ
వన్ అవర్ వన్ అవర్ సరే సరే గాని వన్ అవర్ దగ్గర లేదా హాస్
హ్మ్
అ
అక్కడ బాలేదు అక్కడ ఇగ ఉప్పల అయితే ఏదైనా జాబ్ కయినా ట్రై చెయ్యచ్చు కదా అని ఇక్కడ షిఫ్ట్ అయినాం ఇకా అక్కడ ఫుడ్ అస్తలు బాలేదు మంచిగా లెవ్వు ఆడ హాస్టల్స్
అంటే ఇక్కడ మంచుకుంటే అక్కడ మెయిన్ ఫస్ట్ ఫుడ్
ఇక్కడ బావుందా మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ్నుందే వచ్చేది మా బాబు ఎదుగుతాను ఆడు బిడ్డ కొడుకా
ఎవరికి మాదికు కొడుకు
మ్మ్
ఇంట్లో మస్తు గోరం ఉడుకపోస్తుంది
నీళ్లలా ముందు బాగున్నారు అంట అ బావుండు అప్పటికి సాయంత్రంన్ని చేసిన మంచిగా గంట సేపు మంచిగా ఉండే
అందరా హలో వాతావరణం మొత్తం నిన్న అర్చడి ఫుల్ వాన కొట్టదింద బయ్యరంలా
వర్షం వచ్చిందా క్కడ
ఇక్కడ ఏం రాలేదు చల్లగోచ్చింది గాలి సాయంత్రం
ఇక్కడ బడ్డాది పడ్డదిక్కడ వర్షం
త్రీ డేస్ నించి మసల్ల వత్తాంది గాలి
నంత మండే
ఉ
అ
వాడు పొద్దున్ దాగ పనుడుకుంటున్నడు వాడు
ఈదక్క
బుడ్డోడు పొద్దున దాకా పనుకుంటున్నా ఈడు పన్కోడు
ఊహు ఊ నిద్రుంటాందా ఇగ
నేను లోపల రూమ్ లో బండుకుంటా
హ్మ్ హ్మ్ అంగన్ బడికి పోతాండా అక్క చిన్నోడు
ఇంటికాడలేదా
హ్మ్
కోట్లే ఇగ వాడికి వళ్ళివీదె కదా
నా
చి త్రీ ఇయర్స్ ఎ గదా యాడబోతండు బో పంపితే పోతల్లే కానీ మల్ తిలిండరు వాళ్ బాగా
పంపిస్తే అయిపోవు
అ
అ కిందెందుకు దిగుతరక్క కనామంచుగుంటదో ఉండద్
ఆ ఉ పో నాకిడ పంపి బుద్ధి గాదు అంగన్వడి వాకడైతే టీచర్ మంచిగ చూసుకుంటది చేస్కు మీస్ డే అయితే స్కూల్లో ఏత్తాదిది
ఆ ఇంగేమక్క చిన్నామ నే క్లాసక్క
ఫస్ట్ చిన్నదా
ఉ ఊ హా కొట్టినాడంట బిట్టు హెరికేజిలో త్వరగా మళ్ళ ఇయుగా ఇతార మరి
ఎవళ్లు
బిట్టు వన్ ఏం రాయలేదు గదా
మ్ వాళ్ళకి ఏమున్నాది రా మా తపస్వి ఎల్కేజీ యొక్క ఐదు నెల్లెమో చదివింది గట్టిగా ఐదు ఏండ్లు కూడ కాదు జూన్ లో పేరు ఎక్కించిన జులై అగస్ట్ సెప్టెంబర్ అక్కడ బ్లాక్ బోర్డ్ పోయింది హైదరాబాద్ ఆడ ఇంకా ఇదే కొన్ని ఇదే రీడింగులు నేర్పించెటట్టు చేసుకున్నా అడేం అంటలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చినంక జనవరి ఫిబ్రవరి మార్చ్ మూనెళ్లు మంచిగ పోయింది టుష తినలేదు మస్తు గెటిన్ అయింది ఇగ డట కజీ లేజ గదు లేగా ఫస్ట్ క్లాసే
ఆ
ఒకసారి ఇప్తే మసు తొందరగాడతున్న పెది మంచి మంచి కాతుది మంచిగా అవుతుంది
హ్మ్
ఇ పాక
హ
బట్టు
నకు
ఇప్పుడు పో ఇప్పుడు ఎక్జామ్స్ రాత్తే పోయ
ఇది మ ఎల్కేజీ ఉంచుతామన్నది మేడ మరి నాకు ఒకరోజు ఫోన్ చేసింది వాళ్ళ డాడీ నెంబర్ ఇచ్చిండెమో మేడనికి
ఉమ్
నాక్ ఫోన్ చేసింది అడ్మిషన్ ఇచ్చేటప్పుడు మీ నెంబర్ ఇచ్చిళ్ళు ఇక్కడ అన్నాన్ నాది ఎందుకు ఇత్తరాలా కాని, అట్లా అంటాంది గామె మేడం
మ్మ్
చేసింది టూ ఎగ్జామ్ రాయలేదు మళ్ళా ఎల్కేజీ ల్నే కూర్చోబెడుతాం అన్నది.
అదే ఆయన ఫోన్ చేయ్యకుండా మీకు
ఆ వాళ్ళకిచ్చి చేప్పింది ఎందుకు రా అట్ల లేడు బిటు అంటే వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఉన్నాయని చెప్పాడు
ఆ
ఉ
మును వే లేకపోతే పక్కన ఉండి మాట్లాడి వచ్చి
మంచిగానే స్కూల్ లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అస్సలు వాళ్ళ చెప్పది విననే వినట్లేడు అనుషక్క ఏ సైడ్ ఆమెకు బయపడుతలేడు అస్సలు
ఇక్కడ పిఎస్ఆర్ స్కూల్ లోనా
అయిన వీళ్ళ చెప్పే విధానం కూడా వేరుంది
అవును ఈమే ఈమే శ్రీవన్ వాళ్ళమ్మ మంచిగా చెప్పింద్ ట్యూషన్ పోయిన కాడ
ఆ ట్యూషన్ బాగా చెప్తారు అక్క
అవునా మా అవిశ్వన్ పంపిదమా చూ త్తనా
పంపి అక్క మస్తుగా చెప్తది బిట్టు కైతే బిట్టు ఈనా వస్త గాని త్రీ హండ్రెడ్ ఇస్తే తీసుకుంటది ఇంకా బిట్టు ఇయ్యనే ఇయలేదు వన్ మంత్ పోయిండు ఇయాలి ఫైవ్ హండ్రెడ్ అన్న మొత్తం త్రీ హండ్రెడ్ ఇస్తే తీసుకుంటది
పంపియాలా మైను జాగర్ మొండి
ఇక ఆమె మంచిగా చదువుతాదేమో
చిన్నామా పెద్దామే చదువుతది చిన్నామనే వేయ్యాల
అదే ఆ
అ
హ మంచిగా చెప్తాది అయితే ఇంగ్లీష్ లో చెప్తాది మళ్ళా
పెద్దది
ఎంతున్నా మంచిగా చెప్పిండు నేను పోతే వలకు మా ఇంటి పక్కనోళ్ళ వాళ్ళ బిడ్డకు స్రవంతి వాళ్ళ బిడ్డకు ఫస్ట్ క్లాస్ ఏమో మంచిగా చెప్తాంది అసలు చదివిపిస్తది రాయి పి స్తది అన్నీ చెప్పిస్తది
అదే చేపియాలిగా పంపియాలిక చిన్నదాన్ని పంపిస్తా
హ
అది మాట వింటలేదు బైకు ఎ
మ్మ్
గే పంపియ్యాల
మ్మ్
మసివైన అభియా తీసుకురామ్మన్నా పోయి తెలుసుకొచ్చారు
మ్మ్
సరే రా గుడ్ నైట్ ఇగ వాడుకుంటాను
మ్మ్ సరెప్ప
అ